బ్రో ఆ బాగున్నార అక్క ఆ బాగున్నారా మీర ఎలా ఉన్నారు
హు మేము చాలా బాగున్నాము
హు
సమ్మర్ స్టార్ట్ అయిపోయింది మేము
నువ్వు చెప్పు సరేలెండి ఇక్కడైతే ఫుల్ హార్ట్ హాట్ గా ఉంది వెదరు భయంకరంగా ఉంది కొంచెం విలేజ్ లో అయి అయితే కొంచెం బాగుంటుంది ఇక్కడ కొంచెం టౌన్ కాబట్టి ఇరుకిరుకు ఇల్లులు గాలి రాదు చెట్లు లేవు ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా ఏప్రిల్ మే లో ఎలా ఉంటుందో ఏంటో పరిస్థితి అర్థం కావడం లేదు
ఈ విషయంలో విలేజెస్ ని చాలా మెచ్చుకోవచ్చు అసలు విలేజెస్ ఇప్పుడు మేము క త ఇలు కూడా ఆ స్పేసియస్గా అంటే ఆ ఇల్లు చిన్నద అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ఆ ఇల్లు ఉండమ అనమాట గాలి చాలా బగా వస్తుంది ఆ పక్క చూస్తేనేమో ఆ ఆ ఈస్ట్ చూస్తేనేమో మెయిన్ రోడ్ వస్తుంది డైరెక్ట్ గా కనిపిస్తుంటాయి బస్సెస్ వెస్ట్ చూస్తేనేమో కొండ పొలాలు కనిపిస్తుంటాయి వెస్ట్ వైపు చూస్తేనేమో కొండ వేరే ఇడ్లు కనిపిస్తా ఉంటాయి ఆ సౌత్ వైపు చూస్తేనేమో నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కనిపి కపిస్తుంటాయి ఆ ఈ నాట్ వైపు చూస్తేనేేమో పొలాలు కనిపిస్తుంటాయి
టైమ్ లో మిద్ద పైన మంచం వేసుకొని చందమామిని ఆ ఆకాశాన్ని చు మక్కల్ని చూస్తూ అమ్మమ్మ నానమ్మ చెప్పే కథలు వింటూ పడుకుంటే ఆ మజానే వేరుంటుంది అయ్యో కట్టటింది
ఎస్ ఎస్ వస్తాం వస్తాను నేను చూపిస్తాను చూపిస్తాను కట్ అయిందామ అనుకున్నాను లేదు లేదు లేదు లేదు నెట్వర్క్ ఏదో ఇష్యూ అయిండొచ్చు బట్ కట్ కాదులేండి స ఆ ఇప్పటి రోజులు గుర్తొస్తా అనమాట మా మా నాన్న మా అవ మా అవ్వ ఎక్కువ మా అవ్వ ఏదేదో స్టోరీలు చెప్పేది అప్ప మాకు ప్రతిద ఊ కుట్టాలని నిద్రపోయ వాళ్ళ అనమాట
బాగుంటుంది కదా
అవునవును అవును
ప్పు అదంతా చాలా మంచిగా ఉంట ఉంది ఉ
ఉ దాని తర్వాత మేము నేను చెప్తున్నాను కదా గోళలాట అనేసి చిన్నప్పుడు ఆడేవాను స్టార్టింగ్ లో నన్ను అంతా మీకు తెలుసు కదా అందులో ఓడిపోతే మనం అలా దోకాలన్నమాట మోకాటితో మోక చేయితో
కొని కొంచెం గగా గంతుతారు కదా
అవును అలా చేయాలి కానీ స్టార్టింగ్ లో నేను ఎంత మందికి అలాగ చేసినను నేను ఓడిపోన తర్వాత తర్వాత వన్స్ నాకు ఫామ్ లోకి వచ్చ
ఆ
టైమ్ అంటాం కదా అ కొన్ని ఇయర్స్ ఉంటాయి అనమాట ట్వల్వ్ ఇయర్స్ అంత ఉంటుందిది పీరియడ్ ఆ ట్వల్వ్ ఇయ లో ట్వల్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ తెలిదు కరెక్ట్ గా ఆ ట్వెల్్ ఇయర్స్ లో నువ ఏజ్ చేసినా గాని సక్సెస్ వస్తున్నాయి
మళ్ళీ థర్టీన్ తర్వాత టీనేజ్ స్టార్ట్ అయిపోతుంది
ఓహోహో మీరు అ అట్ట అంటున్నారా అది కాదు గ్రహాల్క్స్ సంబంధించి కొన్ని పీరిడిస్ ఉం
ఓకే ఆ వాటి గురించా ఆ ఆ ఆ
మీరడుగుడు కరెక్ అంటే అది కూడా కరెక్ట్ పాయింటే
ఆ
మ్ యాక్చువలీ నా గ్రాఫ్ చూసినట్లయితే టెన్త్ క్లాస్ వరకు నేను అలా పెరుగుతూ పోయింది గ్రాఫ్ టెన్త్ క్లాస్ తర్వాత నుంచి తగ్గుతూ వచ్చింది గ్రాఫ్ అనమాట ఉమ్ ఒకసారి మా టీచర్స్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్కి ఆన్సల్ తయారు చేస్తారు కదా చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి అడిగేవాళ్ళ అనమాట ఒకసారి చెక్ చేస్తావా ఇది కరెక్టా లేదనేసి అంటే అర్థం చేసుకోండి నా మీద ఒక నమ్మకం అనమాట టీచర్స్ కి అప్పు నాక్ చాలా హ్యాపీగా కనిపించేది మనసులో టీచర్స్ వచ్చేస్ ఆ అంటే ఆ సారోలకి నేను చాలా ఇష్టం అనమాట సో నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్ ఎస్పెషలీ మేడంస్ ఫిజిక్స్ టీచర్ చాలా ఇష్టం నేనంటే మేడమ్ కి
ఓకే అంటే స్కూల్లో కూడా మీరు ఆ గేమ్స్ సో ఆ
ఆ ఆ స్కూల్ గేమ్స్ అదే అదే నేననేది ఆడే వానంటే అంత పర్టికులర్ గా ఆడేవని కాదు అది పనిగా బట్ ఎప్పుడో ఒకసారి ఆడేవాన్ని
మీరి ఎప్పుడనా బీచ్కెళ్ళారా
ఆ వెళ్ళినాను తి మా ఐ మీన్ బీచ్ ఎక్కడికి కెళ్ళినానంటే చెన్నైకి
ఆ ఈ టైమ్ లో బాగుంటుంది కదా అలా బీ చ్చు అట్లాంట్ ది ఏమన్నా టైం స్పెండ్ చేసినామంటె అంటే సమ్మర్ కదా
ఆ ఓకే మీరు అలా అంటారు సమ్మర్ లో బీచ్ వైపు బాగుండదు ఎక్కువ స్వెటింగ్ వచ్చేస్తుంది కదా అది హ్యూమిడేషన్ ఎక్కువ ఉంటది హ్యూమిడిటీ ఎకు గదా స్వెట్టింగ్ ఎక్కువ పోస్తది సమర్ లో మనం సమ్మర్ లో పోవల్సింది బీచ్ కాదు ఉ వా ఆ ఫాల్స్ వైపు ఐ మీన్ అలాగా ఆ ఫారెస్ట్ ఏరియాస్ ఆ ఏరియాస్ లోకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిల్లేరియసు హిల్లెరస్ ఏదైనా కొండల మీద ఉంటారు కదా ఐ మీన్ ఆ టెంపుల్స్ ఆ అటువంటి అటువంటి ప్లేసులకి వెళ్ళాలి అవును అవువును ఒకవేళ మీరు అన్నారు కదా సమ్మర్ లో బీచ్ అని అది ఎప్పుడు వెళ్ళాలం అంటే ఎర్లీ మార్నింగ్ కాగానీ ఈవినింగ్ వెళ్ళాలి కాని బాగుంటది అప్పుడు చెమట ఉండదు ఓహో మీరు అనేది ఓహో కరెక్టే కరెక్టే ఇటువంటి టైమ్ లో అంటే నైట్ టైమ్ లో బీచ్ అన్నారు కదా కరెక్టే అవునవునవును బలే వుం కానీ కొన్ని బీచ్లు చాలా క్లీన్ గా ఉంటాయి కొన్ని బీచ్లు ఆ యొక్క చేపల స్మెల్ వస్తా ఉంటది ఆద్ చెన్నై వైపు చూసినట్లయితే అ
ఆ లోపలికి నేరుగా వెళ్ళినామంటే బ్లడ్ బ్యాంకు ఆ
ప్లేసెస్ లో చూసినట్లయితే బీచ్ ఎస్పెషల్ నేను అటువైపు వెళ్దాను ఐ మీన్ చాలా రోజుల క ఆ ఒరిస్సా వైపు అక్కడ బీచ్ చాలా బాగు ఒరిస్సా ఒరిస్సా ఒరిస్సాలో అక్కడ ప్లేస్ లొ పూరీ పూరి పూరి జగన్నాథ్ పూరి జగన్నాథ్ పూరి అక్ ఇపుడు వుండే బీచ్ చాలా చాలా చాలా చాలా చాలా చాలా క్లీన్ గా ఉంటది
ఆహా ఓకే అవునులేండి కొన్ని కొన్ని ఏరియాస్ లో బీచెస్ కొంచెం బాగుంటాయి నేను విన్నాను లైక్ ఇప్పుడు ఇప్ ఇప్పుడు మీరు ఎప్పుడైన్నా తిరుమల విజిట్ చేసారా ఐ మీను ఆ తంబూర తీర్థము అని అనేసి ఒకటి
అవున అవున అవును నేను విన్నాను దాని గురించి చెప్పండి ఏంటది విన్నాను కానీ దాని గురించి పట్టించుకోలేదు ఒకసారి చెప్తారా ఏంటది
ఇయర్లీ ఆ టూ డేస్ మాత్రమే ఓపెన్ చేస్తారంట
ఓకే
అది ఎందుకంటే అక్కడ కొంచం ఎత్తయిైన ప్లేస్ ఉంటుంది వాటర్ ఫాల్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది సో అది ప్రమాదకరమైన ప్లేసెస్ అని చెప్పేసి దాన్ని ఎప్పుడుూ డేంజర్ ప్లేస్ అని బోర్డు పెట్టి అటువైపు ఎవరిని పోనివ్వరనమ అల్లో చేయరన్నమాట నాట్ అల్లో బోర్డ్ పెట్ చేస్ ఉంటారు ఇప్పుడు ఏంటంటే ఈ మార్చ్ ఈ మంత్ దిస్ మంత్ థర్టీ ఫస్ట్ టు ఏప్రిల్ ఫస్ట్ ఈ టూ డేస్ ఆ తంబుర తీర్థం అనేది ఓపె ఓపెన్ లో ఉంటుందంట
ఓకే
ఆ ఒకవేళ ఇ కేస్ మనం నేనైతే నేను కూడా ఇది వరకు ఎప్పుడుూ చూడలేదు విన్నాను కానీ అని సో అక్కడికి వెళ్ళాలని చెప్పి
ఆ ఓకే ఓకే
ఆ వెళ్ళి చూసుకొని వద్దాము అనిని చెప్పి అనుకుంటు అంటా ఉండమ అన్నమాట మేము
ఓకే ఎప్పుడు అది ఎప్పుడు ఓపె చేస్తారుంట
ఆ అది కొంచెం బాగుంటుంది కదా
అవునవును అవును డేట్స్ ఏమనా ఫిక్స్ చేస్తున్నారా ఎప్పుడు ఎప్పుడు వెళ్తారని
ఫస్ట్ ఏప్రిల్ ఫస్టు
ఓకే ఓకే
ఈ ఆ ఈ ఇది ఇది మాత్రమే అంట ఈ టూ డేస్ మాత్రమే అది ఇయర్లీ వన్సు నేను నాకు వేరే ఫ్రెండ్ ఎవరో చెప్తే సో అవ చెప్ మీకు చెప్తున్నాను ఒకవేళ ఇన్ కేస్ ఉంటే పాసిబుల్ ఉంటే వెళ్ళి రండి అయ్ చూడని వాళ్ళకి కొ కొంచెం కొత్త అనుభూతి కలుగుతుంది అరె మనం ఈ ప్లేస్ ఎప్పుడు చూడలేదు కదా తిరుమలకి ఎన్నోసార్లు వెళ్ళేసి వచ్చినాము ఈ ప్లేస్ అనేది పర్టికులర్ గా విజిట్ చేయలేకపోతున్నాము అనే ఒక ఇది ఉంటుంది లేదా మైండ్ లో సో అందుకని చెప్పి బేసి ఈ పాసిబుల్ ఉంటే వెళ్లి రండి మేము వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము ఫ్యామిలీతో ఒకవేళ స్కూల్ ఉన్నా కూడా హాలిడే పెట్టేసి మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికి మళ్ళీ అది ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయరో తెలియదు కదా సో ఓపెన్ చేసిన ఇప్పుడు కొంచెం చూసేస్తే ఎత్ ఎతైన కొండలు వాటర్ ఫ్లో అవ అవుతా ఉండడము అదొక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అలా చూసినామ అంటే ఉ తిరుమలలో చాలా ఉన్నాయి చూడ్డానికి అన్ని చూసేసినాము తీర్థాలు చాలా వుండై అవునవును సో ఈ ఈ తంబుర తీర్థం అనేది ఇంతవరకు నేను చూడలేదు
నేను కూడా చూడలేదు నేను కూడా చూడలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ తిరుమల ప్లేస్ లో చాలా మనకు తెలి మనకు తెలిసి ఓన్లీ వెంకటేశ్వర స్వామి వరాహస్వామి మాత్రం తెలుసు కదా మిగతా ప్లేసులు చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయివి మన విజిట్ ప్లేసెస్ గొప్ప గొప్ప వాళ్ళ యొక్క ప్లేసెస్ ఉన్నాయి అక్కడ అ నేను
తిరుమలలో అని అంటే శ్రీవారి పాదాలు ఆ నెక్స్ట్ వచ్చి ఇది పాప వినాశనము వేణుగోపాలస్వామి టెంపుల్ నాకు తెలిసిందయితే ఆకాశగంగా ఇవి నేను ప్రతిదీ ఇవన్నీ విజిట్ చేశానునమాట జపాలికి వెళ్ళాను కాకపోతే అయితే దర్శనానికి వెళ్ళలేదు వెళ్ళలేకపోయాను కొంచెం బాడీ ఆ బాడీ కొంచం మీదయిపోయి నా ఒకసారి విజిట్ చేసినప్పుడు ఆ ప్లేస్ మాత్రం చూడలేదు అదిను ప్లస్ ఇది తంబుర తీర్థం అనేది రెంూ చూడలేకపోయినాన అనమాట ఈసారి వెళ్ళన అంటే డెఫినెట్గా ఆ రెండింటిని చూసుకొని వచ్చేస్తాం ఓకే సార్ పంలు పని సరిపోతుంది బావుంటుంది అని చెప్పి చాలా మంది అన్నారు సో అందుకని చెప్పి
ఓకే ఓకే ఓకే ఓకే చూస్తాం చూస్తాం
ఊ
చూస్తాము సరే సర్